హలో చెప్పు కాలంట హలో
అ
చెప్పు
ఇంగా
అ
ఆ సనచ్చి ఆ ఫోన్ వచ్చింది
గణ మార్నాడ్ కట్ జేయకు బాబు
నర్థం కాలే అహ కట్జెన్
వేరే ఫోన్ వచ్చానుకో ఈ ఫోను కట్ చేయక ఎందుకంటే ఒక టాస్క్ ఫెయిల్ అయినట్టే ఆ మళ్ళ ఎంద్
మరి ఇన్నిసార్లా ఫె ఇన్నిసార్లా కట్టాయిన్నాయ్ ఎట్లా
ఇన్నిసాల నువ్వు నీక్ ఎంగేజ్ ఉంటేనే కాల్ మాట్లాడుతున్నావు కదా అట్లా కట్ అయిపోయింది ఆ ఆ ఇప్పుడు నాదా నీన్ అంటే వాయిస్ వినిపించట్లని కట్ చేసిన
ఓకే
హ్మ్ ఇంకా ఏం చేస్తున్నాం ఫోను చెప్పానా మోట్ ట్రోలా ఫోన్ కొన్నా
మ్మ్
ఆ థర్టీన్ కె అట్లా పడింది గానీ ఏమో అంత అనిపియట్కే ఫోను
హేహే నైన్టీన్ కేనా నైన్ ట్వంటీ ఏబో తీసుకోవాలి
యాయి దీనికే కొన్న ఐదు రోళ్లకి కిందబడి పగిలిపోయిందిరా ఇంగా ఇం ట్వంటీ ట్వంటీ ఫైవ్ తర్టీ పెట్టితే ఇగా అయినట్టే ఇగా పగలని ఫో ఫోన్లా
ఆ
ఏవండీ క్లెయ్య అయ్యో ఉన్నంతే చాలు మళ్ళా తప్తకి వొళ్ళకి ఫోన్ మీద కొత్త ఫోన్ కావాలనిపిస్తాది మ్మ్ ఇంకా అదన్నమాట ఇగా ఊకే కింద పడిపోయింది ఇగా బాద్ పిస్తది అయిన ఫోను చార్జింగ్ తొందర ఎక్కదరా కొత్త ఫోన్ ఏ గాని చార్జింగ్ అస తొందర ఎక్కనే ఎక్కదు గంట వడుతేదప్ప హండ్రెడ్ ఎక్కదు గంట పడుతుంది
ఎంత వాట్స్
ఎంత సెవెన్ టెన్ ఏమో అంటే ఏడు వేల ఒకంద
వార్డ్ సిమెంటల్
వార్జయం మో గు తుకే
ఆ ప ఎన్ని నా ఇప్పుడు నాది ఫార్టీ ఫోర్ వాడ్సు అట్ల ఎంత పెడెక్తది
ఆహా ఎన్ ఎన్ అవర్స్ లో ఎకుతది నీకు అంటే టెన్ మినిట్స్ లో ఎక్కుతదేమో నాది వన్ అవర్ అయితేనే ఫుల్ ఎక్కట్లేదు ఫుల్ ఎక్కుతాంది. హ్మ్
హ
ఏంటోమారి హ్మ్ అసల్ ఎక్కదు కాకపోతే దిగడం మాత్రం త్రం లేట్ గనే దిగుతది లే ఒక డే మొత్తం వస్తది కానీ మన సైడ్ అయితే టూ డేస్ కూడా వస్తది మా సైడ్ ఎక్కువచేయడు కాబట్టి ఎక్కువ యూజయర్ కాబట్టి అట్లగానే ఏంట్లో బాగా సకి ఫోను మ్యానుఫ్యాక్చర్ డిఫెక్టా లేకపోతే ఏదనా ప్రాబ్లమా తెలుస్తలేదు.
నీ ఇష్టం వచ్చినట్టు చెప్పేది తీసుకుంటావు నువ్వేమన్నా ఇష్టం వచ్చినట్టు తీసుకుంటావు.
అరే నువ్వు కూడా చెప్పింది ఇదే కదా కాకపోతే నువ్వు మోట్రో లో ఎడ్జ్ ఎడ్జ్ నైన్టి ఫైవ్ చెప్పినవ్. ఆ నేను ఇది తీసుకున్నా ము ఈ రొజీ నైన్ సిక్స్ తీసుకున్నా
బాంగ్ బిన్కి అంతే కొంటాయ్
ఒకత్రి తౌజెండ్ డిఫరెన్స్ ఉంది తీసుకున్నా ఉంలేగాని సరే అచవల్ గ నవ్ నాకు నువ్వు చెప్పుండాల్సింది కెమిస్ట్రి తీసుకోవడం వల్ల ఏంటి ఇబ్బంది అనేసి ఆ రోజు కింద పడ్డది కింద పడ్డది కానిఫ్లాట్ స్క్రీన్ అయి ఉంటే పగలకపోవు కరువు స్క్రీన్ కాబట్టి. పగిలింది ఎందుకంటే అది పడడం ఇలా కొద చ్చగబడింది.
ఆహా
ఉమ్అది కరోస్ క్లిన కవటి ఆమూల బగిలింది ఓపెన్ టాపే స్ కాని ఆ రోజు ఓపెన్ అయ ముయ్యలేదు చట్న పట్టుకున్నా అసలకి ఆ సిచ్యువేషన్స్ ఎలా జరుగుతున్నాది అసారా మేబి ఇది అవుద్దేమో అని అనుకుంటా చూడు ఆ రొజ్ కి తెల్లది అయితుంది ఆ రోజు నేంటి ఫోన్ ఎందుకులే మనీ తీసుకెళ్తున్నా కదా మళ్ ఫ ఫోన్ ఎందుకులే అనేసి అనుకున్న ఫోన్ ఈడ పెడదాం అని అనుకున్న బయటకు వచ్చిన ఆటోడు జెనరల్ గాఫోర్టీ రూపీస్ రాణూ ట్వంటీ పోనూ ట్వంటీన మాట ప్వార్టీరుపీస్ తీసుకుంటాను నేను అదే ఆటోలో వెళి మళ్ తిరుగిస్తారు కాట్టి థర్టి రుపీస్ ఇస్తాతాన్నమాట నేను అయితే వాడు ఒకవేళ ఒక్కనక్క ఏందంటే టెన్ రూపీస్ ఫార్టీ రూపీస్ ఇవ్వాల్సింది తప్పదమ్మాథర్ ఫార్టీ రూపీస్ లోకల్ చఛార్జ్ అంతే అని కొంతమంది వాదిస్తారు అయితే నీ నుండి ఆ మేబి ఎవడన్నా ఒక తలకు మాషనోడు వస్తడు కదా టెన్ రూపీస్ అడుగుతేనేమో ఫోన్ ఉంటే అప్పుడే ఫోన్ పే ఇచ్చలే అన్నట్టు ఫోన్ తీసకపోయిన ఆ రోజు
ఓహో
అయితే దానికి ఆ రోజు ఫోన్ బగల గొట్టుకున్నా
ఫోన్ బగిలింది
ఆ అదే సైడ్కి కరూస్ క్రీమ్ గ్లాస్ గ్లాస్ ఊమ్ గ్లాసే పగిలింది కానీ ఆ గ్లాస్ కి ఫైవ్ హండ్రెడ్ అవుద్ది
అవును
హ్మ్ అదేన్న మట ఇగ ఒక్కసారి ఏం జరిగాక తెలి సే ఆ రోజు కూడా అంతకి చూసిన ఎందుకు చూడన ఆ రోజు మొత్తం ఫోను పక్కా పెట్టేషి నా
ఓం ఫోన్ పక్క పెట్టేసి సళ్లే డేట అయిపోయిం ఊ లేదండి చదివిపిదానికి కూడా మరీ టీ అడుగుకుంటాడా వాడు చెప్పేసాడు
ఓ
ఊమ్ ఇంకా తిన్నారా మార్నింగ్ అన్న
తిన్న
ఎం కురా
పపుచారు
పపుచార్
నాటుకోడిపుల్స్
నాటికోడు పులుసు పప్పుచార అదిం కాంబినేషన్
అది ఇది రొండున్నాయి
ఆ హ తెలినయ మరది కమినేషనేమో అనుకున్నా
వామ్మో
మ్ ఇయలా నేను ఏంటి తోటకూర ఉండే దాని కాంబినేషన్ చిలికర దుంపదేద్దాం అని అనుకున్నా వెళ్ళలేదు ఉండే ఓపికూడా లేదు సపె ఊకున్నా ఒక పూటకు రెండు కూరల అనేసి క్వాంటిటీ ఎక్కువయింది లేకపోతే తీసుకొచ్చేదాన్ని
ఆహా
మ్ తోటకూర ఒండితె కొంచమే ఐతది లే అని అనుకున్నా బట్ అది ఛాలన్ య పొద్దు పొద్దు గాల దీ తీసుకున్నాను ఆమొస్తే ఇంటి ముందుకే ట్వంటీ రూ పీస్ కి సిక్స్ ఆరు కట్టలట బట్ ఆ నేను అడిగాను ఒక కట్ట ఇచ్చాడు ఇంకోసారి అడిగాను ఒక గట్టి ఇచ్చాడు
ఆహా
హూ హూ ఇంకా ఇంతసేపు పప్పటోను తీసుకున్నా పప్పొరు పండ్లు కూడా కేజీ లెక్క వచ్చినాయి రా దేవుడా
హూ‌ హూ
ఏందో ఏమో అసకి ఇయ్యాల్టి రేపు సామాన్యులు బతికేలా లేవు
ఇప్పుడు పుప్పడికాయలు వాటర్ మిలాన్ లు
ఊహూ వాటర్ మిలాన్ చువల్ గా చెప్పాలి అంటే మొన్న మా సారు వాటర్ మిలాన్ తీసుకొచ్చాడు
ఆ
హండ్రెడ్ రూపీస్ ఏమో తీసుకొచ్చాడు. అది తీసుకొచ్చిన రోజు కొంచెం తిన్నా, రోజు రోజు త్రీ డేస్ నుంచి తింటున్నా, యాక్చువల్గా నిన్న ఫ్రిడ్జ్ లో పెట్టేశాను. అ తెచ్చిన రోజు తిన్నాంకా మిగిలింది ఫ్రిజ్ లో పెట్టాన్ ఫ్రిడ్జ్ లో పెట్టా కా నిన్న ఆ సండేకి ఆ రీతిగడికి ఏం తినవద్దే ఏదైనా తినాలి అనిపించిందో ఏమో ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి వాటర్ మిలన్ చూసి మమ్మీ వాటర్ మిలన్ కావాలి అంటే సరే తింది కొంచెం అయయా తివు ఆఫ్టర్నూన్ తింద అనేసి నేను బయట తీసి పెట్టినాను కూల్ తగ్గాలని
ఆ
స్ అక్కజాల లుక్కుంటార చేరు వేసుకొని తెచ్చుకొని ఇద్దరు కోతులు తిన్నాక ఇద్దరు అతిన తిన్నారురు అది కూల్ బాగా కూల్ ఉండ సరికి దగ్గుో యా దగ్గ అందుకుని అసరికి ఘోరంగా తగ్గుతుంది
ఆ
ఇ నిన్న మా తను పెళ్ళకి వెళ్ళిపోయారు వెళ్ళిపోతే వచ్చేసరికి తగ్గ వచ్చింది ఇక నిేన్న బయట వెళ్ళానే లేదా ఏదో ఒక ప్రాబ్లం తీసుకొస్తేనే ఉంటరు ఎందుకు కాఫ్ అంత ఘోరంగా కాఫ్ వస్తుంది ఏం తిన్నది ఏం చేసినావు అనే సేపుతవా అడుగుడు
ఆహా
ఏం తిినలే కానీ అట్లా కాపట్లు వస్తుంది మరి వాటర్ మిలన్ తిందు వాటర్ మిలన్ తింటే వస్తుందింటడి అంటే అది కూల్ంటంది
హాహూ హాహాహా
ఊ ఊ.. అనొద్దు నువ్వు ఇంకేన్న కూరస ఏదో ఒక చెప్పాలి
మాట్లాడుతున్నా కాబట్టి మాట్లాడుతున్నా నేను మాట్లాడనిది చెప్తే నేను కూడా మాట్లాడ
ఓకే. అంతేలే, సిచ్యువేషన్ చెప్పోద్దు అడగాలన్నమాట
ఒకే.
హుహూ మీరు తింటున్నారా లోకలే ఎలా ఉంది ఛార్జ్? ! వాటర్ మిలన్ ఛార్జ్. !
నేన్ దిన్లేదు ఎప్పుడు
ఇప్పుడిదాక తినలేవా వాటర్ మిలన్ స్టార్ట్ జైలే
స్టార్ట్ జేయాలి అసలు బయటికి పోతే గదా ఇంటి నుంచి
ఊహుహు ఓకే ఓకే వెళ్ళకండి ఎందుకంటే టాన్ అయిపోతారు
ఆ ఎల్లట్లేదు అందుకే ఆ.. అ
బయటకిళ్తే సూపర్ మార్కెట్కెళ్ళామనుకో ఖచ్చితంగా ఏదో ఒక ఫ్రీఫ్రూటో ఏదో ఒకది తెందైతే ఊకొను
ఆ.... ఆహా నయిత్ నయిదగి సూపర్ మార్కెట్ ఎంత వీట్లో కూరగాయలు అమ్మెటోళ్ళు వొస్తే వాళ్ళ దగ్గరనే తీసుకుంటే కతం.
ఊ ఇక్కడ, ఇక్కడ వస్తాయి గానీ ఎవరు ఎక్కువ తీసుకోరు ఎందుకో ఈ ఇక్కడ తీసుకోట్లేరని నేను కూడా తీసుకోవడం ఎకో ఒక్కొక్కసారి యా ఒక్కోసారి అనిపిస్త తెరియు ఇంతేండలా తిరుగుతూ ఉన్నరు బయట కూర్చొని అమెట్టోల కన్నా ఇక్కడ తీసుకుంటే బెటర్ గదా అనేసి, తిరిగే వాళ్ళు కొంచెం అలసిపోతారు ఎండకు అన్నట్టు ఇగా,. నావుంతు హెల్ప్ అన్నట్టు తీసేసుకు కొన్న ఈ రోజు. లేప్పోతే సూపర్ మార్కెట్ ఇక్కడ్ తీసుకుంటే ఇంకా వాయ్ టీ మెంబర్షిప్ తీసుకున్నాం. ఆ దానిక్ ఇంక పాయింట్స్ ఆడవు గాని పక్కకొచ్చిగాని సర్లే అని తీసేసుకున్నాం
వస్తున్నార మరి ఫెస్టివల్ కి
రావాలి ఒక్
ఉగాది నూ తన సంవత్సరం
ఉం వస్తా వస్తా నిన్న తా మా తాత ఫోన్ చేసి ఎప్పుడు వస్త ఉన్నావని పోన్ చేసిండు ఏ ఓకే పర్లేదు బానే ఉండు. ఉం
కంప్లీటా
ఆ ఇప్పుడు కొంచెం ఓకే టాస్కా
ఆ టాస్క్ డన్
అ